అది
హాయ్
హాయ్ అండి బాగున్నారా అండి
బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ప్రస్తుతానికి అైతే సాయంత్రం అయిందిదా ఇంట్లో పనిచేద్దామని అవునండి ఏం చేస్తున్నరండి మీరు
లేదు మా బాబు నీ ఏత్తుకొని కూర్చున్నా ఈవినింగ్ పని చెయ్యాలి
అవునండి సాయంత్రం పని చేయలేదా అండి పిల్లలు రాలే స్కూల్ నుంచి ఆ
స్కూల్కి వెళ్ళలే ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లారూ
అవున అండి
ఏం చేస్తున్నారు తిన్నారా ఆఫ్టర్నూన్
మీరు తిన్నారా?
ఆ తిన్నాం ఏం
ఏం కర్రీనా అండి ఎగ్గు టమాటా అండి మీరేం చేసారు ఒకసారి ఆగండి ఎ ఇస్తారండి పిల్లలకు స్నా
పిల్లలకు స్నాక్స్ అంటే పొద్దున్న టిఫిన్ చేస్తా
ఒకే హమ్ హమ్ అవునండి హమ్ ఎక్కువయి మేము కూడా రొటీనండి ఇడ్లీ వ దోస
హమ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చారా
ఆ వచ్చారండి
ఏం స్నాక్స్ చేసి పెట్టారు
సేమ్ జ లేదండి ఈ రోజు కొంచెం పని ఉండే అటు వెళ్ళిసి వచ్చిసరికి లేట్ అయిందండి సేమ వేస్తే అవే తినేసినాయి అండి
ఇడ్న తీసేసి వెళ్లార
ఆ అవునండి
ఆ ఏం స్నాక్స్ చేస్తారు రోజు
స్నాక్స్ అంటే ఇక మనం మార్నింగ్ టిఫిన్ చేస్తాం కదండి లి ఆ దాంట్లోనే కొంచెం మైద పిండిలాగా ఏసి పునుగులాగ చేయడం బోండాలు పాలు ఎక్కువ పాలు బ్రెడే అండి పాలు హార్లిక్స్ బ్రెడ్
పాలు బాగా తీసుకుంటార పిల్లలు
అవునండి ఇష్టం అంటే బిర్యానీ,
బిర్యానీ మా వాళ్లులు కూడా అంతే క్క చేడుతారా
డి బయట నుంచి తీసుకొస్తాం ఎక్కువ అవునండి
కొంచెం స్పైసీగా ఉంటుది కదా ఇం ట్లా కొంచెం తక్కువేసి చేసి పెట్టొచ్చు గ
ఆ ఎప్పుడు ట్రై జేయలే అండి వస్తాదో రాదో అని భయం కానీ హ్మ్ ఆ అవునండి హా
స్తే అదే వస్తది
ఆ అవునండి కనీ ఇగా అట్లెప్పుడు చెయ్యాలని అనుకోలేదండి ఇగ
మీ బైక్ నుంచి తీసుకురావడం అలవాటు అయిన తర్వాత గట్టిగా చెయ్యాలని అనిపీయదు ఇంట్లో
ఏం చేస్తరండి
ను చికెన్ బగారా బిర్యానీ కూడా చేస్తా ఇంట్లో చేసుకుంటాం
ఇంక చూసి నేర్చుకోవాలండి నేను కూడా యూట్యూబ్ లో దాంట్లో చూసి నేర్చుకోవాలని
యూట్యూబ్ లో చూసి నేర్చుకోవచ్చు ట్రై చేసేయండి వస్తది ఏముంది చికెన్ ఫ్రెష్గా తీసుకొచ్చుకొని దాన్ని మంచిగా ఫ్రెష్ జ కడిగేసి పెరుగు మసాలా కారం ఉప్పు ఇవన్నీ పట్టిచ్చేసి పక్క పెట్టి
మ్యాగ్నెట్ లాగా ఏసి
ఆ మ్యాగినేట్ చేసి పక్కకు పెట్టి కాసేపు తర్వాతకి రైసు ఫిఫ్టీ పర్సెంట్ రైస్ సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడికిన తర్వాతకి ఏలే ఎర్స్ లాగేస్ తే అయిపోద్ది చికెన్ కొంచెం బాయిల్ చేసుకుంటేనే మంచిది అందులో డైరెక్ట్ వేస్ తే కొంచెం ఉడుకదు లోపల
అవునండి ఎక్కువ మా చెల్లె చేస్తుంటే చూసినాం అండి కాకపోతే ఇక ఎప్పుడు నేనే ట్రై చేయలేదండి
జెయ్లే మీరేమీ
ఔనండి
ఊ
ఇంకా ఇం ఇంకా టిఫిన్స్ ఎక్కువ ఏం తింటారండి పిల్లలు
టిఫిన్ వడ పూరి అవి కొంచం ఇష్టంగా మా వోడు కూడా ఊ ఎప్పుడో ఒకసారి రోజూ జెయ్యను కద వా
అవునన
మావడ కూడా బిర్యాణి
అ నా
స్పైసి ఫుడ్ హోంసే తీసుకుంటాడు
ఉమ్ వాళ్ళక్ కొంచెం అట్లుంటేనే ఇష్టం ఆడుకోడానికి యెళ్తరా అండి పిల్లలు బయటికి
పిల్లలొస్తరు ఆడుకోడానికి ఆడికుంటారా
సేవ్ ఇంట్రెస్ట్ చూపిస్తరండి పిల్లలు
ఇగ ఆయనకి ఇప్పుడు గేమ్స్ మీద ఏం పల్లే ఇంక
ఇగ వాడికి సై కిలుంది ఒకటి ప్యాన్డా ఉంది ఆరెండిట్ తో ఆడుకుంటాడు పిల్లలు వస్ దాన్ మీద వడుగు చోడం వెళ్ళి నెట్టడం
అట్లనే ఇగ టైం పాస్ అయిపోతది తనకి ఆ కాని కొంచెం జాగ్రత్తగుండాలండి కింద పడితే ముందు ఈ దెబ్బలు తగుల్తే ఇబ్బందయితది ఆహా ఇంట్లోనయితే ఏం కాదులే
నే ఆడుకుంటారు మా ఇంట్లోనే మీ పిల్లలేం గేమ్స్ తాడుతారా ఏమన్న
వీళ్ళ్ ఆల్ రౌండ్ ఆడతారండి స్ కిల్సు క్రికెట్ బ్యా ఆ బ్యాట్ బాల్ అయితే ప్లాస్టిక్ బ్యాట్ బాల్ తో ఆడతారండి ఇంకా కొంచెం చిన్న వాళ్ళే కదా ఉమ్ ఎక్కువ అది ఈ మధ్యలో ఐతే ఎక్కువ క్యారం బోర్డ్ ఏ ఆడుతుర్ర్ అండి
మ్ హు మా ఓడికి ట్రాక్టరు
ఆ
ఉమ్ ట్రక్క్ లాంటివి అట్లాంటివి వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటది ఉమ్ జేసిబి ట్రక్కు జేసీపి అచ్చినట్టక్కడే నిలుచుంటాడు దాన్ని తీస్
ఆ అట్ల కొంచెం ఇంట్రెస్ట్ అన్ పిస్తది వాళ్ళకు ఇంక్ ఉమ్ ఇంకేం చేస్తారండి పిల్లలు పడుకున్నప్పుడు కాలీ టైమ్ లో
పడుకున్నప్పుడు ఇగ కాసేపు పడుకుంటా మధ్యాహ్నం మ్ మ్ ఎవరి కేం లేదు ఇంట్లోనే ఉంటా
ఉం
ఏమన్నా పనుంటే
ఏ పడుకోవాలండి ఇట్లా మనం కూడా పొద్దునంచి సాయంత్రం వరకు వాళ్ళతో పని చేసి చేసి ఆలిసిపో మనం కూడా కొంచెం రెస్ట్ కావాలే
మ్ రెస్ట్ కావాలి మధ్యనం కాసేపు పడుకుంటా
అవును ఆ మళ్ళీ సాయంత్రం తర్వాత
మళ్ళా సాయంత్రం పని సాయంత్రం అవును ఇగ వాళ్ళకి తినిపించడం అదే టై సరిపోయిద్ది
అవునా అండి ఇంక ఎక్కువ మూవీస్ చూస్ తరాండి
మూవీస్ ఏం ఎక్కువ చూడను వీళ్ళతోనే సరిపోయిద్ది పొద్దున్నంత పొద్దునుండి సాయంత్రం వరకు చూడడానికి టైం కూడా ఎక్కువ ఉండదు ఇద్దరు ఉంటె
అవునండి వాళ్ళతోనే సరిపోతుంది ఇంకా వాళ్ళు ఏదో ఒక పని చేస్తా ఉంటారు
ఒకటి వాళ్ళు తీయడం నిను జదరడం వాళ్ళని ఆడిపించడం తిని పియ్యడం పడుకో పెట్టడం మీరేం చేస్తారు
నీనా అండి ఇగ పిల్లలు స్కూల్ కి పంపి ఆ స్కూల్ కి వెళ్ళాడు దాకా ఇంకా ఇంట్లో పనికి వస్తది పడిపొయింది అండి తర్వాత ఇక కొంచెం ఇంట్లో వరకు బట్టలు పిండేసి తర్వాత పని అయిపోయిన తర్వాత కొసేపుఅట్లా ఆహా ఇక్కడ చుట్టుపక్కల నాలుగు కూర్చుంటారండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొసేపు కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఇగ ఏం శారి
కొసెపు అదో ఇదో మాట్లా
అదా ఇదొ మాట్ ట్లాడి మళ్ళీ వచ్చి కొసేపు పడుకొని ఏదన్నా వర్క్ కుంటే
ఆ
ఆ వర్క్ చెసుకోవడం ఇగా ఎక్కువ అది పత్తి వాత్ వత్తులు వేయడం అండి వత్తులు అంటే తెలుసు కదా మీకు
వత్తులు చేస్తున్నారా మీరు
తమ మండియా కి అ అట్లా వెయడమే రోజుకి ఒక రెండు మూడు కట్టెలు అయిన అండి అంతే మిగతా తర్వాత మళ్ళీ పని సరిపోతది అండి
ఒకటి ఎమన్నా వర్క్ ఇస్తారా
ఆ అవునండి ఇగ వీలును బట్టి అండు ఒక రోజు టైం తొందర పని అయిపోతే కొంచెం ఎక్కువ తొందరగా పని గా పోతే కొంచెం తక్కువ అండి ఇగ అట్లనే ఒకటి ఇస్తా ఉంటామండి
అట్లనే సరిపోతా ఉంటాయండి
ఏదో ఒకటి టైం అయిపోతానే ఉంటది చూస్తా ఉంటే టైం అయిపోతాను నాకు టైం ఏం సరిపో పోదింక వీళ్ళతోనే సరిపోతు
అవునా అండి
ఇగ ఈననే ఇగ చిన్న పిల్లలు కదా కొంచెం ఆ అంగన్వాడికి వెళ్తాడు వెమ్మటే వస్తాడు కాసేపు ఉండేషొస్ తరు పెద్దాయిన
అవునా అండి
కి ఆయన వచ్చే వరకి ఈయనతోనే సరిపోయిద్ది ఇంట్లో పని ఈయనతో
ఇదే టైం అయిపో టైం పది
అవునండి
ఊహు
హ్మ్ ఇగ అట్లానే సరిపోతదండి పిల్లలు చిన్న ఉంటే కొంచెం ఇబ్బంది అయి తది పెద్ద ఇద్దరు స్కూల్ కి వెళ్తే మనకు కూడా ఫ్రీ ఫ్రీ టైం అనిపిస్తది
ఊ
ఐమోర్ ఇంకా వంటలు ఇంకా మూవీస్ అయితే కొయూడద్
మూవీస్ ఏం జూడ ఎక్కు ఎక్కువ ఎప్పుడో ఒకసారి కొంచం ఎక్కువేం జూడను
త్తర అండి
పిల్లలకి కిడ్స్ కిడ్ ఛానల్ పెట్టేస్తా ఎస్ఎస్సి కిడ్స్ ఈవినింగ్ టైంలో వెడతా
అవునా అండి
ఆ అంటే ఆ తినిపించేటప్పుడు పెట్టితే కొంచెం జూసుకుంట తింటడెప్ ఎపుడో ఒకసారి ఫోన్ జూస్తడు ఫోన్ చూడొదనేసి ఇది వెట్టిస్తా
పిల్లల్ని జూస్కోడానికి ఎక్కువ ఎవరు ఉం టర అండి పెద్దవాళ్ళు ఇంట్లో అంతగనం ఇబందయితుందంటే
ఉహు
ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు గూడా అప్పుడప్పుడు జూస్ చంటే మనకు
ఆ కొంచెం ఫ్రీ అనిపిస్తది చాలా తక్కువ
అవునా అండి అట్లయితే కష్టమేనండి ఆ అవునండి ఎక్కువ మీకు ఏదంటే ఇష్ ష్టమండి పల్లెటూరు అంటే ఇష్టమా సిటీ అంట ఇష్టం
పల్లెటూరు అంటేనే ఇష్టం సిటీలో అంత బిజీ బిజీ లైఫు
ఆ అవునండి బిజీ లైఫ్స్ ఎవరు ఎవరు వర్క్ షెడ్యూల్ వాళ్ళది ఎవరు వాళ్ళి పల్లెటూర్లోనయితే కొంచెం
పోకుండా
అందరికి కొంచం ఫ్రీ టైమ్ ఉండదు ఇక్కడైతేనేమో ఎవరు ప కొంచం
పని జేసుకుంటూ ఆళ్ళ వీళ్ళు మాట్లాడుకుంటూ ఫెస్టివల్ చేసుకోవడానికైనా కొంచెం త్రీ
అవునండి ఎట్లయినా కొంచెం పల్లెటూరె బెట్ ట్ట అనిపిస్తది
ఓకే బాయ్
ఆ ఓకే అండి బా
ఇంకా